అయిందా పోను
ఆ నీ వాయిస్ వినపడట్లే
నేను తేతేయడానికా పోను అవును
తర్వాత చేయ్యి
హ్మ్
హ్మ్ ఈసారి అటు వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడు నువ్వు బయటకు వత్తావా నేను ఇంట్లోకి రాన్లే
ఏ
ఉంటయా
ఉంటాయ్
ఏన్నీ ఉంటాయ్
నాలుగు, ఐదో ఉంటాయి. అంతే
అవునా
అది కాకుడా పకన్నా ఇది కూడా ఉంటాయి.
అంటే నువ్ మెట్ల మీద కొ కింద కూర్చోగలవా
లేదు అద్దదా మోకాళ్ళ నొప్పులు వత్తాయి. అంతే
అవునా
ఆ
నేనేమో ఇంట్లో కొత్త ఒక మనిషి పట్టుకోవాలి. కదా అందుకనే అంటున్నా.
అమ్మా హెల్ప్ చేస్తారు. లే
ఏమ్ వద్దులే దుర్గా పోని బయట బయట ఉండి. మీ మమ్మీని నిన్ను చూసి వెళ్ళిపోతాను. అయితే ఏ రోడ్డు మీది పంతులు గారి షెడ్ రోడ్డా.
తంటి అపార్ట్మెంట్ త
అది కూడా తెలీదు.
పంతులు కాదు. లోతో ఇంకో ముందు ముందుకి రావాలి.
ఇంకా ముందుకి అక్కడ ఆ గంగా కం ఆ కళ్యాణ మండపం ఉందే.
అది పొది.
స అర్ధం కాల
త లో ఎ కయ్యాణమపం ఉ తది
అట్లరి బసవయ్యాకల నేను పండిపో ఇటు
అట్టే
మీ ఇన్లా అట్టేనా
ఆ
నేను పతులు దష పెడ్డేమో అనుకుంటున్నా
ద మమీ
ఈసారి అప్పుడు మా ఫ్రెండ్ ఇవాళ బయటకి వెళ్దాం అంది ఒకేళ అది వస్తుంద వచ్చిందంగో నేను వస్తాను ఒకేళ కుదిరితే నేను నీకు ఫోన్ చేస్తా నువ్వు చెప్పే అడ్రస్ నాకు అర్థం కాట్
చదాయితే
అసలు ఎక్కడికి రావ ఎక్కడికి రావలో కూడా నా తెేను ఇట్లా
అ ఇక్కదే ఉన్నా
మేముేమో అట్లునే బసపోయ్యాక నేను మండపో ఉంటున్నావే ఆ కళ్యాణ మండ పొంచి అక్కన ఒక చిన్న రోడ్ లో ఉండేవాళ్ళం జ ఇ బ్యాంక్ మ మీది ఎక్కడ
పనీ పూది బన్న
మా బస్ ఆ పానీపూరి రోడ్డు బండి పక్కన పందే మేము ఉంటున్నాం
మాకు లోన్ను తన్నలు వాలి ఉన్నూటి
పూరి బంకి ఇంకా రెండు సందలు దాట రావాలా ఓకే అయితే నేను అప్పా ఆ
భ కా
ఆ ఎంతకద నీ వాయిస్ బ్రేక్ అవుతుంది నేను నీకు సిగ్నల్స్ లేమోంటి
ఆ లేేవం కుంట లే ఊరతెక్తే ఉన్నాయి
అవునా
ఉ
దుర్గా నువ్వు ల్యాప్టాప్ లో వర్క్ చెత్తునవా
వెట్కుతున్నా ఇంకా ఏం తెయలేద్
పని చేస్తుందా ల్యాప్టాపు
ఆ పన్ చేతన్ అలాగే వాడుకుంటాన్ మ్
అప్పుడు ఛార్జింగ్ పెడతాయి కాని పని చేయద్ అన్నావు కదా ఇప్పుడు కూడా అంతేనా
ఇప్పుడు కుదా అంతే
ఊహు మరి అప్పుడు ఏదో వర్క్ చేసామంటకా పూజుతా నువ్వు చేసారన్
అవును అవును అవున్
అప్పుడు ఆ వర్క్ కి మనీ ఎంతో చ్చినయి
మన్నీ ఈ మంతు టూ తౌసాండ్ కి చాడు కేమన్ టూ తీ థౌసెండ్ కి ఇచ్చాడు మాట్ తమ్
త్రీ ర్ తౌజనా
ఫిఫ్ టీన్ థౌసండ్ కి వచ్చింది
అసలు ఏం చెయ్యాలి
డేట్ తే అన్ని తేతనని నామ్ మల్ కా మనం రోజు మొక్కదాలు తూదమ్ కద
ఆ
మప్టెయ్యాలి అంటే
ఆహా అది ఫన్లోను చెయచ్చా
పది మౌత్
అదే లే ల్యాప్టాప్ కావా అయితే మీకు పదిహేను వేలు ఎన్ని మంత్స్ కి వచ్చినయి అంటే ఎన్ని మంత్స్ మీరు వర్క్ చేసారు
ఎయిట్ మంత్స్ ఆ గ్ రు నెల్లు
సియా సిక్స్ మంత్స్ కి ఇంటర్షిప్ ప్పించారా
ఆ
ల ఉండిద్దా ఇంగ్లీష్లో ఉండిద్దా
ఇన్నిట్లో ఉంటది కటింగ్ అటం అది పార్టౌట్ అనే ఇంటర్న్షిప్ ఇస్తారు
అదేలే అంటే వాళ్ వాళ్ళందరూ వాళ్ళంద ఇంగ్లీష్లోనే మాట్లాడ్తారా
ఆ అవును.
మరి నీక్ అర్థమయ్యేదా
ఆ అర్ధమైన్
అ వావ్ సూపర్ అసలు నువ్వు నాక్ అసల ఇంగ్లీషే అర్ధం కావడం పూజుతా ఒక సంగీతా మేడం నెంబర్ ఇచ్చి పద్మా మేడం సంగీతా మే పద్మా మేడం నెంబర్ ఇచ్చింది ఫోన్ చేస్ మాట్లాడా తనేమో ఒక దాంట్లో క్లాస్ చెప్తారని చెప్పి ఒక దాంట్లో జాయిన్ చేసింది. జాయిన్ చేసాక అల్లెం చేసారంటే మొత్తం డేలీ ఇంగ్లీష్లోనే చెప్తున్నారు ఏ చెప్పాలన్నా ఇ ఇంగ్లీష్లోనే చెప్తున్నారు నాకేమో ఇంగ్లీష్ అర్ధం కాట్లా ఫస్ట్ సీవీ రాయమన్నారు సీవి ఎలా రాయాలి సీవీ అందులో ఏమేం ఉంటాయి. ఎందుకు ఉంటాయి అవి ఎందుకు ఫిలఫ్ చేయాలి అని ఇలాగా ఇచ్చారు అక్కడ దాకైతే అందమైంది మిగతా ఏం అంతం గట్లా మాకు నాకు ట్రైనింగ్ ఇచ్చే మేడం సంగీత మేడం నువ్వు ఇందులోనేనా నువ్వు తీసుకుంది. దుర్గా
హలో ఇ